హలో మేడం గుడ్ ఈవెనింగ్ అండి
ఆ మేడం గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారు మేడం ఏం లేదు మేడం ఖాళీ
కాలేనా
మీరేం చేస్తున్నారు మేడం
ఏం లేదండి ఖాళీగనే కూర్చున్నా నేను కూడా
ఉమ్ అదే నేను ఎంటి ఇ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూద్దామని చూస్తున్నా మేడం
అవునండి ఇంస్టా మంచిదేనండి ఇప్పుడు ఎక్కువ ఇన్స్టానే ఫాలో అవుతు ఫాలో అవుతున్నారు కదా ఎక్కువ ఇన్స్టా లో
ఇన్స్టాలో అంటే అప్డేటింగ్స్ అంటే ఇప్పుడు అంత ముందుకు డైలీ హింస్ అలా ఉండేది కదా ఇప్పుడు అప్డేటింగ్స్ మొత్తం ఇక అ వని కదాం అందుకోసమే ఇన్స్ా చూస్తున్నాం మేడడం
నేను ఎక్కువ ఇన్స్టా యూజ్ చేయను కాగానీ ఇట్లా మా పాప ఒకసారి చూసిందండి చూస్తే అందులో నేను కిడ్స్ కి జుట్ల ఎట్లా వేయాల చూసినా మంచి మంచి డిజైన్స్ పెట్టిర్రు ఆ మంచి మంచి
అంతే మేడం అంటే ఇక అంటే అప్డేటింగ్స్ ఏదైతే ఏమైతే అప్డేటింగ్స్ ఉంటాయో అవన్నీ ఇస్తా ఉంటు మేడం మ్యాక్సిమమ్ సారిీస్ బ్యాంగిల్సు డ్రెస్సెస్ నెక్స్ట్ అలాగ పుణరల్ సో
రీల్స్ తియడ రీల్స్ ఏమో మేడం రీల్స్ అంటే నచ్చ నచ్చదు కానీ గివి ఇట్లా శారీస్ పిల్లల డ్రెస్ శేసు ఆ అట్లాంటివి మళ్ళీ మన మీద ఎన్న చేయాలనుకున్నా ఎక్కువగా చుట్లు వేయాలనుకున్న మంచిగా చూపిస్తాళ్ళు ఇంకేదన్నే ఆ ఇ మంచిగా మనకు కొంచెం ఏది కావాలంటే అ చూసేటట్టు అందుబాటులో ఉండాలి
మ్మ్ మ్మ్
ఇష్ట నా బా బానే ఉందే మీ ఇంస్టా యాప్
ఇంస్టా కొన్నిటికి బెటరే మేడం ఇప్పుడు రీసెంట్ గా కొన్ని కొన్ని న్యూసెస్ వస్తున్నాయి కదా
మ్మ్ ఏం న్యూజలాండు
మ్మ్ మీకు ఇది ఏంటి ఈ అమ్మాయి తెలుసు వైష్ణవి అని అమ్ మ్మాయి చనిపోయింది అనేసి మ్మ్ అదే రీల్స్ ఇ ఎంటైర్ ఇన్స్టాలో చాలా టోటల్ గా మొత్తం ఇచ్చేస్తున్నారు బయోడేటా మొత్తం ఇస్తున్నారు
అవున అండి పాపం అస్సలు మస్తు ఘోరంగా అండి అమ్మాయి టు బరాట కదా
ఆ అవ్
యూట్యూబర్ అంట
ఆమే యూట్యూబర్ అయి అందరికి మేడం కానీ అలాంటి నార్మల్ జీవితాలు ఎన్నో బలవు
అవును అది కూడా వాస్తవం అండి కానీ ఆ అమ్మాయి జస్ట్ ఏ ఐటి నే నట ఎందుకు అసలు లవ్ మ్యారేజ్ చేసుకు అండి పిల్లలకు తెలియక ఈ లవ్ మ్యారేజి ఫో వచ్చినకానుండ్చి స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచి రీల్స్ తీయడం వల్ల దాని వల్ల బాగ అయిపోతాల్ వాళ్ళ ఏజ్ కూడా తెల్వ
అంటే ఆ అమ్మాయి రీల్స్ తోటి కూడా కాదు మేడం లవ్ మ్యారేజ్ ఏం కాదంట బట్ కాకుండా అది ఆమె కూడా అప్పటికి కూడా నీకు మ్యారేజ్ వద్దు అది అనేసి చెప్పిందంట తర్వాత పేరెంట్స్ అంటే వాడుప్పుో ఏంటి వాడు ఫస్టు చెప్పడం తోటి అంటే నిన్న నిన్ను నిన్నట్నే చేసుకుంటా చేస్తా అని వన్ సైడ్ లవ్ అన్నట్టు వాడు మాత్రం చేశాడంట
మ్మ్ ఘోరంగా చంపేసిండు అమ్మాయిని ఈజి ఇప్పటికైనా ఈ అసలు ఈ అమ్ అమ్మాయిలు ఈ కామన్ పీపుల్ అసలు ఈ అమ్మాయిలు మారాలి కదా ఎందుకని చాలా మందిని చుత్తనం పెళ్ళి చేసుకున్న భార్య ను ఆ డ్రమ్ముల ముక్కల్ ముక్ ఒకక్కలుగా చేసి ఒక ఆయన చెర్ల మొత్తం బుడిదనే కలిపొచ్చిండు రాత్రంగా ఇ చిత్తాలు ఎందుకు చేసుకోవాలండి లవ్ మ్యారేజ్లు అసలు పిల్లలకు చాలా మారాలి ఇప్పటికైనా అసలు కళ్ళు తెరుచుకో కోవాలి ఈ అమ్మాయిల అయితే జూష అవును ఎందు
అది అమ్మాయి కూడా లవ్ చేయలేదు మేడం అందులో కూడా
గానే
అది మ్యారేజ్ అది అరేంజ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుొనే చేశారు వాడు అంటె బలవంతంగా నేను లేకపోతే చస్తా చేస్తా అని వాళ్ళ అమ్మ వాళ్ళను బెదిరించడము ఆ
పైజం కూడా తీసుకున్నాడుంట తీసుకని అంత ఘోరంగా మళ్ళీ ఆ అమ్మాయి కన్సివ్వత
హ అవును
గోరా కాని మస్త తీసింది మేడం రీల్స్ గిట్లా అమ్మాయి వీడియోలు
అ
ఉన్న ఏజీ తల్లి అయిన ఈ వ్యవస్థ జనాలకు బాగా అలవాటు అయిపోయింది రోజుకు రోజుకు అసలు మన ఇండియాలో ఇలాంటి ఎన్ని జరుగుతానేయో మేడం అ అ తెలంగాణ అయ్యేసరికి మనం కొంచెం బయట ఇష్టపడ్డది కాని ఇలాంటి రోజు ఎన్ని జరుగుతానయో
తెలంగాణలో కూడా మ్యాక్సిమం చాలా జరుగుతుంది న్నాయి కాకపోతే ఇది ఏంటంటే ఈ పాపులేషన్ అనేది ఆమె యూట్యూబ్ ఛానల్ అది ఇది అన్ని కొంచెం పాపులలెషన్ లో ఉంది కాబట్టికి మనకు తెలిసింది నార్మల్ మనలాంటి వళ్లయి అయితే ఇప్పుడు మనకి ఏ యూట్యూబ ఎలాంటి ఛానల్స్ లేవు ఏం చెయ్యట్లేదు అంటే ఇప్పుడు మన లాంటి లేమైనా అది ఎట్లా స్ప్రెడ్ అవుతది ఓన్లీ విలేజెసు మన రిలేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వరకు అంతే తెలుస్తది అదర్ డిస్టి ే తెయదు కదా
అ నిజంగా గోరంగా తయారైతల్ సలు ఇజే నాాల అయితే అసలు అంతా ఏం చూసాం మేడ ఈ పీపుల్ నేర్చుకునేది అసలు చిన్న చిన్న పిల్లల్ సెవెంటీన్ ఎయిత్ ఇయర్స్ కే సిగరెట్లు తాగడం స్మోకింగ్ చేయడం మళ్ళీ అ మందుదాగు
అమ్మాయి ఎంత బాగుంది
ఉ అవును
ఎంత మంచి అమ్మాయిని ముసల్వాడికి చాంప్రరు కా
ఎట్లా వచ్చినయో ఇంకా
మళ్ళ వాడు అంతా బాలేడు ప్లేస్ మళ్ళీ వాడికి అసలు షూటబులే కాదు అయినా కూడా చేసుకుంది అంటే ఇంకా
ఉ అవును అదృష్టం అస్లాంటి వాళ్ళకు ఉరి శిక్ష చేయరా మేడం
ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ సో అదే అంటున్నారు కదా థర్టీన్ మెంబర్స్ అంట బ్రదర్స్
అవును అందరి కన్న కమ్మాయింట
ఒక్క తమ్మాయి ఒక్క ఒకతేనంట మా బ్రదర్స్ ప్రాణానికి ప్రాణమే తీయాలి లేకపోతే మేము ఊరుకోము మీకు చేత కాకపోతే బయటకి పంపియ్యండి మేము చూసుకుంటం అంటున్నారు
మళ్ళీ ఎంత బాగా చేసిండ్రు మేడం బైక్ మీద వెళ్ళకుంట రీల్స్ వాళ్ళ అసలు చాలా బాగున్నాయి అసలు రీల్స్ వాల్ల అసలు ఘోరంగ ప్రసిద్ధ మేడం తను నీకాసల్
ఉ
ఇట్లా ఎందుకు ఇట్లా జనాలు ఇట్లా తయారవుతున్నారు ఎందుకు అంటవు అసలు కొంచెం కూడా మానవత్వం లేకుండ పోతుంది.
అంతే కదా ఒక అమ్మాయి ఎవరి తో మాట్లాడినా అదే ఉ మ్ ఎవరితో మాట్లాడిన అనుమానంగా ఎవరితో అంటే ఎవరు ఏమన్నా కూడా అది సమాజమే అలా ఉంది మేడం అంతే ఇంక సమాజం కరెక్ట్ గ ఉంటే ఎలాంటి దారుణాలు కూడా జరుగవ్
మంచిదటగా మేడం అట్లా ఇట్లా యూట్యూబ్ లో ఇట్లా ఓపెన్ చేస్తే అమ్మాయి గురించి పక్కోళ్ళ ఇలా వింటే చూసిన చాలా మంచి అమ్మాయి అంట
అమ్మాయి మంచి అమ్మాయే. అమ్మాయి మంచి అమ్మాయి అమ్మాయికి అసలు ఎలాంటి కూడా బ్యాడ్ అనేది లేదు. ఎందుకంటే బ్యాడ్ ఎమన్నా ఉంటే వాడే చెప్పు కదా.
అంతకిష్టం లేకపోతే వదిలేస్త్ యిపోవసలు
ఉ వాడు ఒకటే మాట చెప్తున్నడు ఇక అతను ఒకటే మాట ఏమంట ఉండు మా అమ్మ చెప్ప మంది కట్నం కోసం చంపేసిన
బా కట్నం చంపేస్తే వస్తుదా మేడం క న సలవు ఈ అమ్మా ఎలా ఆ
అమ్మాయిని చంపేస్తే ఇంకో అమ్మాయిని చేస్త కుంటే కట్నం వస్తది అనేసి
చంపేసినాక మర్డర్ చేసినాక ఎవరిస్తారు మేడం పిల్లని అది అర్థం కదా వాడికి
వాడికి ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యే ఎవరొ ఉన్నరంట ఈ ఆతర్ రెక్మెండేషన్ తోటి ఏదో విధంగా బయటకి రావచ్చు చేసుకోవచ్చు అన్న థాట్స్ తోటి వా చేసేయండి అంటే అతను
నిజంగ ఇప్పటికైనా మారాలే లవ్ మ్యారేజీలు చేసుకోవద్దు మంచి అమ్మాయిలు కూడా సెట్ అయినాకనే పెళ్లి చేసుకోవాలే తల్లిదండ్రులు ఒప్పించిన సంభం ఇంతన చేసుకోవాలా ని నువ్ ఇట్లా చేసుకోవద్దు లవ్వు లవ్ అని నిమ్మడి పడ్డం ఎవ్వనైనా సరే మారాలి జనాప్పటికే
అంతా అసలు ఘోరంగా అ
చిన్న ఏజ్ మేడం జస్ట్ ఎయిటీని అనుకుంటు
ఆ ఎయిటీన్ అంతే ఎయిటీన్ నైన్టీన్ చిన్న పాపలానే ఉంది
పాపలాగానే ఉంది అమ్మా పా ఇప్పటికప్పుడు వీడియోలు ఇస్తుంది ఫ్రాంక్ లాగా చేసిందిాని కూడా నిజం చేసింది వాళ్ళ ఫ్రాంక్స్ తీసిళ్ళింది ంత ముందు వల్ల దాన్నే నిజం చేసిి నసెల్ వాళ్ళన అసలు ఏం చేయాల ఒక రోజుకొటి చిన్న చిన్న పిల్లలను కూడా వ
ఆ వదలట్లేరు
నైన్ మన్సు వాళ్ళం పిల్లలం కూడా అసలు భయంసలు నైన్ మంతస్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా పిల్లలం కూడా
ఆడవిల్ల కన్నవాడ అరిగా ఊరికి భయంతో భయంతో భయంతో అనే ఉండడమే అవుతుంది
సర పిలాంగ కూడా ఎవరికి నమ్మొద్దు మేడం పిల్లలను కూడా మనం వలేయొద్ద అసలు అట్లా అనిపితది భయం అయితది ఇప్పుడన్న వదిలేసి మనం ఎక్కడకన్నా పోయినా ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇంకా లేదు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇట్లాంటోలను ఉరిది తేనన్న ఇంకో
ఏ సొంతం అళ్ళ కూడా నమ్మెటట్లేదుగదా సొంతం అన్నయ్యనే ఇక్కడ ఏంది బీహార్ లో ఆవి అట్లా చేసి ప్రెగ్నెంట్ చేసి స్వంత మన్నయనే అది కూడా బాగా న్యూస్ అయింది
చి మసలు ఏందో మేడం అసలు గోరం అసలు జనాల్ గవర్నమెంట్ కర పట్టు ఉండి వాళ్ళ
ఆ గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ అవును వెంట వెంటనే ఎప్పుడు జరిగితే అప్పుడు అసలు దాన్ని స్వాట్లా చేసేస్తే ఇంకోటి బాగుండు
అవును అట్లే ఇస్తే బాగుండుగాని అట్లా లేదు కదా అట్లు లేదు అట్లా అయినోళ్ళు బయట తిరుగుతారు ఇంకోరు తయారవు తునాగ్ గట్టిగా స్ట్రిక్ట్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఇత్తే భయపడతారు జనాలు
హ
వరి నమ్మాలింకా మా విలేజ్ పక్కన కూడా ఒక ముసలమ్మన్ కూడా ఇట్లా రేప్ చేసి చంపేసిళ్లట త్రీ ఫై సిక్స్ మెంబర్స్ అంత కాలే పాపం ఆ అమ్మ ఆ అమ్మను ఇక్కడ వదిలేసి వాళ్ళు సిటీకి వెళ్ళి బతుకుతారంట వాళ్ళ పిల్లలు కానీ అమ్మ చనిపోయింది కూడా తెలువలేదు అంటే అ ఇట్లా ఇగ పాపం ఇక అంత బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంత స్ప్రెడ్ అయితుంది మేడం
అంతే కదా స్పెడ్ కాదు
మన డ్రగ్స్ అలవాటు అయ్యి పిల్లలు ఏజ్ లైఫ్ ఉంటారు ఇగ డ్రగ్స్ అలవాట అయి ఇట్లా ఫైవ్ సిక్స్ మెంబర్స్ పాపం చంపేశీరట అమ్మను ముసలమ్మన్ కూడా బ్రతికేర కరికి చిన్న పిల్లలు అనదట్లేదు ముసలమ్మ ఒదల్
ఏయే వరిని వదలట్లేదసలు గిం త మురువుకి మృగాంగ తయారాయితారసలు
అవును మేడమ్ అస అసలు అంతా ఇక్కడ పోతాంది చె
ఎక్కడ పోతుంది అసలు ఏమవుతు తుందో తెలియట్లేదు మరి అంత నీచంగా చేయడానికి కూడా ఎవరు కూడా అంతే అంత అది కూడా అంటే లేడీస్ అంతా నీచం కూడా ఏమి ఉండట్లేరు కదా అంతా మంచిగనే ఉంటున్నారు అయినా కూడా
పోతే ఇట్లా చంపేయడమా ఖరాబ్ చేయడమా అట్లా వేస్తాలని
ఆ
అందరు అట్లు ఉంటారని కాదు కాని ఎవడో ఒకడు అట్లా వేసినోనికి మంచి పనిష్మెంట్ తంటే ఇంకొకరికి భయం అయేటట్టు ఉండాలి మేడం
అవును మేడం
అసలు బాధ అనిపిస్తుంది అట్లా జరిగేటి చూస్తే
ఉమ్..
సరే మేడం
ఓకే మేడం